హలో
చెప్పు
ఎం చేస్సా
ఏం చెయట్లా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడు
పొద్దునుంచి ఏం లేదా
లేదు
అ
ఊమ్ నీకు గుర్తున్నాడా నా ఫ్రెండ్
ఆరు
శ్రీకాకుళం
ఊమ్ ఆ
షన్ముక్ ఊమ్ ఆఫ్టర్ మెనీ డేస్ ఈరోజు మాట్లాడ ఈ రోజు కళ్ళే మొన్నప్పుడో మెసేజ్ చేస్తే మాట్లా ఫోన్ నంబర్ లేదు ఇన్స్టాలొ
హూ హు
ఊమ్
ఇంకేంటి
వాడు ఉంజోగం చెయ్యట్లే గాని ఊరంతా తిరుగుతున్నాడు క్క ఎలా తిరుగుతున్నాడ నాకు అర్థం కాట్లేదు డబ్బులెక్కడియో మరి
ట్రావెల్సా
ట్రావెల్స్ ఏం కాదు ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అన్నీ తిరుతున్నాడు ఊ ఏందో నా కు ఉద్యోగం చేత్నా ఉద్యోగం చేత్నే డబ్బులు ఉండట్లేదాయే
వాళ్ళ పేరెంట్స్ కుందేమో
ఊ ఏమో ఎంత పేరెంట్స్ కున్న గానీ ఏమోలే మనకెందుకు
హు
ఆ
ఇంకా ఏంటి
ఏముంది
అందరు బానే ఎంజాయ్ చేస్తున్నరు
ఏమైంది అది ఆహా
మాములుగానే అంటున్న
ఉమ్
క డబ్బులు ఎంత ఖర్చు అయితున్నయో ఆ అంతే సంపాదిస్తున్నారు
ఆ ఎంత ఖర్చుపెడుతున్నామో అంతే సంపాదించాలి
ఇంకేంటి
ఏముంది చెప్పాలి నా ముకు సర్జరీ చేయిపియక్క నాకు
ఓవరక్షన్ చేయకు ఇట్లాంటివే పెట్టుకోవద్దు అన్నది
ఆ నువ్వు అందంగ ఉంటవ్ కాబట్టి ఎన్నైనా చెప్తవ్
ఎవరు నేనా నాన్న అడుగు చెప్తాడు
ఏమనీ
బొర పల్లోకటేసుకొని
నాన్న నాన్న నేనే బావుంటా అని చెప్పాడు
బాగుంటావు నువ్వు రెడీ అయితే ఇంకా బావుంటావ్
చెప్పింది అక్కే బావుండిద్ది నీకంటే
ఎలా చెప్పింది నీకు వామ్మో ప పగిలిపోద్ది నీకు ఎలా చెప్పింది నీకు ఎలా చెప్పిందంటే ఆ ఫోటోలో నీ ఫేస్ బావుంటది
ఫోటోలో ఫోటోలో కాదు మెయిన్ బయట మెయిన్
అదేంటి
ఆ మా ఫ ఇప్పుడు పెళ్లి సంబంధానికి ఫోటోలు పంపిండు ఫో రోజు చూసొస్తాడు బయట చీ ఏంది పిల్ల ఎట్టుంది అనుకోరు
అద్దంలో చూసుకుంటే ఎవరైనా అట్లానే కనిపిస్తారు రియల్ గా మన ఫేస్ మనకు తెలియదు కదా
ఉమ్ హా
ఇప్పుడు అద్దంలో ఎలా ఉంటామా రియల్ గా కూడా అలాగే ఉంటామా
అందే ఇప్పుడు అద్దంలో కనిపించే మొహం మనది కాదా సరేలే
మనదే కావచ్చు కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్ లేక పోతే ఏదో ఒక డిఫరెన్స్ ఉంటది కదా అనలో మంచిగాండి విడిగా చెడ్డగా ఉండొచ్చు కదా
మనదే కావచ్చు కానీ మంది కాదా సరే
ఏందుకు మా హట్లాంట ఉన్నా
నేనేమన్నా నువ్వు అన్నదే కదా న పీజీల ఎవరో ఒక అమ్మాయి బయట అరుతుంది
ఎందుకు గొడవైతుందవో
ఏమో మరి అంతేనే అందరికి గొడవలు అవుతాయి నాకు తప్ప
విజీ గానే పెయిడ్ గెస్టా
ఏదో గెస్ట్లే డబ్బులు కట్టే గా ఉండే
పయింగ్ గెస్టా, పేయిడ్ గెస్టా?
ఏమో ఉమ్
ఈ అయితే ఈనెల షిఫ్ట్ ముట్లేదా
ఏమో చూడాలి అన్నీ మన్ మనం అనుకున్నట్టవుతే అది ఎప్పుడు జీవితం అవ్వదు. పెద్దమా ఉమ్ ఎప్పుడైనా సరే ఆ ఆ అవును చదివేసా, రోబోట్ ని కదా రోబోట్ నీ కదా ఇట్ట ఇట్ట అనగానే అయి వచ్చేస్తయ్
నే రోబోలాంటి మైండ్ ఉన్నా బాగుండు ఈ చదువులు అవి సదవలేక పోతున్నాం.
ఉమ్ ఉంటది అది ఒకటే తక్కువ అది కూడా ఉంటే ఇం భూమి మీద ఎందుకు ఆగుతా నేను నేను లేకపోతేనే ఆగట్లేదాయే
అమ్మా ఇద్దరికి సమానంగానే చెప్పింది నాది ఫోటో అస్సల్ బాగోదు నీది బాగుంటది తెలుసా ఫొటోస్లో ఫేసు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని మాకు చెప్పకుండా సర్జరీ
అమ్మ తల్లో నేను ఏమంత సంపాదిం
దే చెప్తున్నా
నేను అంత సంపాదితున్నాన ఫస్టు
అంత సంపాదించడం పక్కన పెడితే ముక్కుపుడలు కుటిచ్చు కోవడం అట్లాంటి చేయకు ముక్కు పొడుకలు కూడా వద్దు, ఏమి వద్దు అయసలు సెట్టే కావు మనకి
నేను కుట్టించుకుంటాం ఈ గుండె పగిలిపోయిద్ది ఇంకోసారి రెస్
ఇప్పుడు జలుబు చేసింది అనుకో, జలుబు చెయని వాళ్ళకి చలికాలంలో కూడా జలుబు చేయని వాళ్ పెట్టుకున్నా బానే ఉంటది జలుబు చేసే వాళ్ళకి పెద్దాక పెట్టుకున్నా అది కార్తా ఉంటది ఇక్కడేమో ఇబ్బందిగుంటది అవసరమా
తెలుసులే నాకు
ఏంటి తెలుసులే నాకు ఒకసారి కుుట్టించుకున్నావు
తీసేసావ్ హలో ఎప్పుడైనా గానీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి హారిక, నువ్వు జీవితం అంతా బాధలు పడుకుం ట కష్టాలు పడుకుంటే కాదు ఎక్స్ పిరియన్స్ చెయ్యాలి నీ దగ్గర లేని దాన్ని, నేర్చుకో ఆ నన్ను గుడ
చేసి
ఆ పెట్టించుకోవాలనుకున్నా పెట్టించుకున్నాను, అది ఎక్స్పీరియన్స్ చేసి తీసేసా అం తే లేదు నేనేమన్న సౌంచ సంవత్సరాలు ఎట్టుకున్ననా ఏంది?
అమ్మగూడ ముట్టించుకుందంట
హ్మ్
నేను అసలు కుట్టిచ్చుకోను ఎండ ఎందుకంటే నాకు సెట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఆ పెయిన్ భరించలేను
ఉమ్
ఎవరు వీళ్ళు అదే పెళ్ళైన మొత్తంలో వీళ్ళ ఉమ్ ఆహా ఎవరో అడిగారు అతి అనుకుంటా లేద దివ్య వాళ్ళాయనేమో ఎవరో అయ్యో లేదు నా వల్ల కాదు అన్నా నేను నేను కుట్టిచ్చుకోని నాకు ఇష్టం ఉండదని అనేసాను ఇంకేంటి
చెప్పాలి
ఏముంది
హ్మ్
నేనైతే అప్పుడే చెప్పేస్తాను ఎందుకంటే మనం డేట్స్ ఏం లేనివి ఏం చేయకుండా ఉండడమే బెస్ట్ అసలా
సరే మరి మళ్ళీ చెయ్యి
హలో హా
హ్మ్ బాయ్ కట్ చేయ్ సరే